హలో మేడం కాల్ కట్ అవుతుందెంది
తే
మీ దగ్గరేమన్నా సిగ్నల్ ప్రాబ్లం
ఆ ఫుల్ సిగ్నల్ ఉందిే మాట్లాడుతుంటేనే కట్ అయితుంది
అవునా
ఆ తనుని సేవన్ కల్లా పంపి అ కదా
ఆ
ఇక నేను చేయలే టిఫిన్ అత్తయ తీసుకొచ్చింది బావేమో విజయవాడ పోయిండు
ఆ
హ్మ్మ్ ఇనే ఈ ఎందో సా సామానులు తెచ్చుకుంటా అని పోయిండు
మ్
విజయవాడ అదే జనరేటర్ కి సంబంధించిన కరెంట్ సప్లై రా లేదంటా
హ్మ్మ్
చేతాడుగా జనరేటర్ లో వేరే ఏమన్నా తీ క్క రాడాని వయారు వేరే వాళ్ళ గొ కుంట్రగా ఎంత వార
అదే అదే
ఆ ఈ పీఠానీనికి పోయిడు ఇక ఆయన దీన్లేదు ఇక నేను అన్నం కూర చేసేలోపు పద ఇట్లా అవుతది ఇక పదైతుదిగా ఇనకద సవన్ కల్ ఈ మ ఆరింటి కల్ ఎక్కువ చేనిగిపోతుంది ఇక అందుకని ఇగా టిఫిన్ చేసి వసుకొచ్చింది తను రెండు తినిపించిన అందిన అంటే ఇక వాళ్ళు ఇవడున్నా వాళ్ళే బయట చేస్తస్తనులే టిఫిన్ అన్నాడు సర్లే అని టీ పోసి పంపించిన టీ తాగి పోయిండు ఇగ రిషిగడు కూడా తిన్నాడు డు ఓ ఒక ఓ ఒక దోశ తిన్నాడు ఇ వాడు పడుకుండు ఇప్పుడే పడుకునే నేను తిన్నా దీన కాలిగా సున్నయగా అంతలోకి నువ్వు ఫోన్ చేసి
ఇంట్ లో పనంతాయి
ఆ అయిపోయిందినాయ్ ఇక బట్టలు కూడా నైటే ఉతికేసుకుంటున్నా అ ఆడావడి ఆడావిడిగా గోల గా
వాషింగ్ మిషన్ కొందమంటే అంటే డబ్బులు లేవా ఆ అక్క
ఆ వాషింగ్ మిషన్ ఏమ్ కొంటం
మస్త్ రేట్ సచ్చినాయ్ ముప్పై వేల దాకా
ఆ ఏం కొంటాం ఇంటి కిరాయలు కట్టుకోలేకే గల గలాడుతంటే ఇంకా అవి ఏం తెచ్చుకొని ఏం చేసుకుంటాం
ఇంగ అదే ఇక్క నీడుందా
ఏం చేస్తున్నావ్ ఏం కూర
కూర టమాట చారు చేసిన
ఆ నిన్న అదే అన్నావ్గా టమాట చారు
అదే ఉందక్క ఇగ కరాబ్ కాల ఇక ఎండాకాలం కదా అయిపోయింది ఇప్పుడే పోసుకోని తిన్న
హుమ్
నేనూ
తేజా బోయిండా
పోయిండు
హ్మ్
ఇ ఆయన తిన్నడు
ఆ
నేన్ తిన్నా
ఏం చేత్తాండు బుడ్డోడు బుడ్డోడు వాళ్ళు పడుకుంటేనే అయిపోయింది బ్లౌజు బ్లౌజ్ కంప్లీట్ జేస ఇయ్యాలా నిన్నకంప్లీట్ చేసిన ఆ సైజు మంచినే వచ్చింది
ఆ నేను కూడా మామ్మతోనంటే నేర్చుకో అంటంది
ఉ నేర్చుకో ఎం ఉంది చిన్నగా వి ఏ మనం మనయ్ మనం ఐన కుట్టుకోవచ్చుగా
నాకు ఇరవై ఒకటప్పుడు బ్లౌజ్ పీసేస్ చాలా వచ్చినాయి అక్ కా టే లైనింగ్ ముక్కాలండ్రగా
ఆ లైనింగ్ లో
ఆ అవి చాలా వచ్చినాయి
ఉ ఆ కానీ మనం క్లాత్ వేసి కుట్టేదానికను ఉత్త లైనింగ్ క్లాత్ కుట్టడానికి లైనింగ్ క్లాత్ కుట్టాలంటే మళ్ళా దానికి అంచు అంచు గడ మలిచి కుట్టడం అయ్యన్నీ ఉండాల అది కొంచెం కష్టం అనిపించింది మళ్ళా చేతి పని ఆయన్ని ఇవన్నీ ఉంటాయి అదే క్లాత్ మీద మన శారీ క్లాత్ మీద ఇంకో క్లాత్ వేసి కుట్టినమానుకో అనుకో లైనింగ్ అంతా అనిపియ్యదు ఎమ్మటే సింపుల్ గుటే చో ఏముంది రివర్స్ ఏసి తీసి మలుసు కొట్టడమే గదా
ఏయో నాక్ తెలువదు జాక్కస్ ముక్క ఇ వర్స ఎందో తెలువదు
ముందేమో బోట్ నెక్ పెట్టినా వెనకాలేమో హోల్ వెట్టా హోల్ పెట్టి వెనుక కుక్స్లే పెట్టుకున్నా
ఆ మొన్నది కూడా వెనుక వెనుక నేనా మొన్నది కూడా వెనక ఊక్సులే కదా
ఆ వెనక ఊక్సులే వెనక ఉక్సులు అయితే నాకు వచ్చు కాని ముందు పార్ట్స్ తీయడం రాదు షేప్ ముక్కల్ అంటారు కాశు సేపు ముక్కలు ఏమో పోత ఏమో అన్న భయం వేసింది వాటి మీదకైతే లైనింగ్ కట్ చేసి లైనింగ్ జాకెట్ మీద ట్రై చేయాలి లే కానీ వీటి మీద ట్రై జెయలన్ అంటే భయం కాదు
ఆ
మళ్ళా ఆజ్ చీర ఇది తీసుకొచ్చింది వర్క్ వర్క్ సారీ ఆరు వందలు పెట్టి తీసుకొచ్చుకున్నా పండక్కి
ఆహా
ఉ రావట్లేదా దేవుడి పెళ్ళికి
ఎక్కడ అక్క
మన ఊర్లోనే ఆడ ముత్తారంలో ఉన్నారుగా దేవుని పెళ్లి రాముల వారి పెళ్లి
ఆ ఆ అప్పుడు పోయింది స ఉ ఉ పోయినసారి ఇద్దరు కడుపుతో ఉన్నాం గాదా.
ఆ అంతే ఉహ్
ఇద్దరం కడుపుతోనే ఉన్నాం, నేను పాతలనే పట్టుకొచ్చిండు. మాకు ఎయిట్ నుంచి ఎయిట్ అంటే
నా సిక్సరా
నెక్స్ట్ సిక్సా
ఆ
నాకైతే ఒక టూ నో, త్రీ నో ఉంటది.
ఆ అంటే కొంచెం హెవీగా ఉందిలేనా పొట్ట అప్పుడు.
అవును
ఊ సిక్స్, సెవెన్ మరి అంత
హెవిగానే ఉంది. పొట్ట నిండుగా పడిఉంది. సారీ కట్టుకుని వచ్చినవ్
ఆ శారీ కట్టుకొనే వచ్చిన. డ్రెస్ వేసుకున్నానుండి. అంటే వేసుకోయది కావట్లేదు, సారి కొట్టుకున్నా. ఆ సారీ కట్టు గుండే పైకిలావా, కిందకిలావా
హు హు
పై కుంది చీర
అవును
కున్నాన్ వీచిన అల
డ్రెస్ల మీద ఉన్నంత కంఫర్ట్ స్యారీస్ మీద ఉండవు.
ఆ గోధన్న ఎలా ఇచ్చింది జాకెట్ కుట్టమని కాదులే మాత అట్టే కుట్టుకొని వచ్చింది. అడుగొందులు సన్నగు అత్తకి రాదు. బొందులు పెట్టడం అంటే థ్రెడ్ ఉంటదిగా బొందులు థ్రెడ్ అ తెడ్ తీసిింది అవి పెట్ అటు అని సర్లె పెడతలే అన్న ఇంక చీర ఫాల్ కొనాలి ఆ ఒక లంగా కొను క్కోవాలి రాట్లే బట్టలాయన వత్తే తీసుకుందామని చూత్తన్న వత్తే తీసుకొని కుట్టాలి లాల్చీ పైజా కూడా కుట్టిన్రా మా రిషీకి
అవునా
కింద దోతి అంటారుగా ఆదే
ఓ ఆ ఆ
ఆ పంచకుట్టిన ఫస్ట్ ఒకటి కుట్టా కానీ అది మెజర్మెంట్స్ తీసుకు కోకుండా కుట్టిన అసలొచ్చిద్ద రాదా ట్రై చేద్దాని అసలు నాకు పర్ఫెక్ట్ గా వచ్చిద్దా రాదా అని మా నాన్నది ఒక పాత పా పాతది ఉంటే వైట్ టవలు దాంతో గుర్ట్ట మళ్ళ్ తర్వాతకి మొన్న టవల్ తీసు తీసుకొని మంచిగ కుట్ట
ఊహూ
ఈ పట్టుయి ఉంటాయిగా పట్టు ముక్కలు
అవును
టికి అదే పైన లాన్సీ అంటరుగ లాన్సీ సైజాలు అట్లా కుట్ట బోట్ ఆ కాలర్ పెట్టి ఫుల్ హేన్స్ పెట్టి కుట్ట ఆరెంజు పండగ రోజు ఏసిన తనూకి డ్రస్సు వన్ ఫిఫ్టీ షాపు ఉందిగా కమ్మంలో పోయినా కొనుకొచ్చిన
ఓకే
మొన్న హాస్పిటల్ రిషిని హాస్పిటల్ తీసుకుపోయిన రోజు మళ్ళా రామ్మన్నారు వీడికి తగ్గిన తర్వాతకి మళ్ళా వస్ ఆ నెల రోజుల తర్వాత రామ్మ అంటే పోయిన అప్పటికి కొంచెం లైట్ జలుబే ఉంది జలుబు ఉంది సార్ అని చెప్తే జలుబు మటికి సిరప్పులు రాసిచ్చిండు
తగ్గిందాక్క
ఆ ఇప్పుడు అంతే ఉందిరా జలుబే జలుబు కొంచెం లైట్ దగ్గొత్తనే ఉంది రేపు ఇంజక్షన్ ఉంది పిల్లగాడికి ఏం సిరపులు ఏం పొయ్యద్దు అని చెప్పింది
రేప్ పొయ్యద్దిగా
ఇయ్యాల కూడా పొయొద్దు
పోయద్దా
గా యాంటీబయాటికులు పోయొద్దని చెప్పింది పోయకుంటె ఏ ఏదో ఒకటి పిల్లగాడికి నెక్ ప్లేజర్ ఒకటే పెట్టిన ఇవాల దాకలో వేశినా నెప్ల ఇద్రపో అంతే చెప్లేజరుబెట్న పడుకుండు మ్మ్ అంటే ఓన్లీ ఉదయం, సాయంత్రమే చెర్రయి మధ్యానం ఈయలే ఉదయం, సాయంత్రం దగ్గుది, జలుబుది, ఆంటీబయాటిక్ ఈ మూడే ఇచ్చిండు. విక్స్ ఇచ్చిండు మళ్ళీ క్స్ డబ్బాలు కాదు ఆయి మెంట్ లాగా ఉంది సో ఆయన్టమెంటన్ విక్స్ డబ్బాలు రాయోద్దాం రాయొద్దు అందులో కెమికల్ గిట్లా కలుస్తది. ఈ ఆయింట్మెంట్ రాయండి అని చెప్పి ఆయింట్మెంట్ రాసిచ్చినాడు బానే జొప్ తనమే జాబిల్లో చూపినట్టు చూ అంటే జాబిల్లో పోతే ఆ పదింటికి పోతే మూడు, నాలుగు అయితది ఇంటికి వచ్చే లోపు ఏడా ఆ మా కిష్ణ బాబు వత్తాడుగా రాపిమని డబ్బులు ఇత్తే ఒ ఏ రాపిత్తడో పలా నెంబర్దని ఇంతొచ్చింది వాట్సాప్ జేత్తడు ఇంటికి రండి పద పదకొండింటికి రండి పన్నెండుంటికి రండి అంటడు పోతా ఆ టయానికి పన్నెండు, పదకొండుంటికి పోతాను పోయి చూపించుకొని వత్తాన్ను
బానే చూస్తాండు సారు
ఆ
ఇం ఏంది ఏం చేత్తన్నారు మరి మిషన్ ఉంది గా చిన్నగా కుట్టుకోవచ్చుగా ఆ
ఇగ అదొ ఇదొ చూస్కుంటు కూచున్నా
ఉమ్ పడుకుండాడు
వాడు పండాడు వాడు పడుకుండు కాబట్టే ఇంత ప్రశాంతంగా మాట్లాడతన్నా లేకుంటే ఊ ఊ ఊ అనకపోయేదా పక్కన
ఆ ఓ అసలు పా పాలు మరిపిద్దాం అంటే అస్సలు మరవట్లేదు మా రిషీ అయితే అసలు చేనికి పోదామనుకుంటున్నా తెలుసా మా అమ్మ నుంచైనా నేను చేనికి పోదమనుకుంటున్నా
ఎందుకక్క
వాళ్ళు పాలు అస్సలు మరవట్లద్ నాకు నై ఆమె ఏమొ మరి నాకు తెలీదు అసలు ఇటు సైడ్ రాట్లేదు గా ఈ రోడ్డు పోసిన కాడ నుంచి ఇటు రాట్లే ఆడ ఎక్కెత్తన్నారు
అయినా మరిపి మరిపిచ్చిన కుడా
హ్మ్ మా అమ్మ అంటందిగా ఏం కాదు లే ఇ యి వాడే ఒ రెండు సంవత్సరాలు అందానక తాగుతున్నడంటుంటే ఏమ మొండి తాం మొండి శెకల్ జత్ తండు తాగి బాగా కోపం ఎం చేతుల ఎమ్ న్న ఇసురేయటం అందుకుగనుక పోట్ ఊకే పాల కుతి మీదనే ఉంటాండు ఏవి నిదయితది పాల్ దాగితే జొన్న జొన్న జావ చేసి తాపిచ్ఛ
మంచిదది బలం చాలా బలం
అత్తయ్య మా మావయ్య తీసుకొచ్చిండంట జొన్నలు మిక్సిబట్టి తేసుకొచ్చింది ఒగ బాగానే ఓ చ్చిన డబ్బాలో తీసుకొచ్చింది తనుకెంత రషి కి ఇంత తాగిపిచ్చా ఏమి మిగిళ్లింది నేను నాకిిన అందులోది మీ అన్నయ్య అసలే ఆ
మంచిగా మళ్ళీ మన ఇంట్లోనే పాలు కాబట్ తే
ఉహు పెరుగుతో కాదు పాలు పాలతో తాపిస్తన్నా పాలు కూడా పోస్తా హు పెరుగుకుంటే ఇక పెరుగులే అసలు రెండు రోజుల్ నుంచి పాలు రావట్లేదు లాకపోతే పెరిగేస్ దిన్నము ఏమో మరి పాలు తీసుకురాట్లే మాకు
ఫోన్ చేయకపోయినవా
ఇక ఫోన్ చేయలే ఏం చేయలే నేను ఫోన్ చేయ్యాలి ఇక అక్కకు ఫోన్ చేసి అడుగుతా పాలు రాట్లేదు ఏం దక్క పిల్లగాళ్లు తాగేయి పిల్లగాళ్ళు ఎట్టుంటారు అలవాటు అయిన పిల్లగాళ్లు మా అత్తయ్య కాని ఒక టీ మందు వచ్చిన